లేదనా నువ్వేం చేస్తున్నావు
ఏం లేదు టి వి చూస్తున్న
అవునా తిన్నవా
తిన్నా తినే వచ్చిన అన్న ఎటు పోయిండు
డ్యూటీ కెళ్ళిండు
డే డ్యూటీ నేనా
ఆ డే డ్యూటీ నే కాకపోతే నైట్ రావడానికి లేట్ అయితది
లంచ్ అక్కడేనా వచ్చిపోతడా
వత్తడు
లంచ్కి వచ్చిపోతడా లంచ్ కు వచ్చినప్పుడు రెస్ట్ ఏం లేదా
వచ్చినప్పుడు వద ంచికొచ్చ ఎంత
హ్ టెన్నుక్ వస్తడు అంటగా
ఆ నైట్ ఇగ టెన్ అయితది
ఒకదానివి ఉంటవా ఇక అప్పటిదాకా
ఏమ్ చేస్తావ్ వదిన మరి ఒక్కదానివి
బోర్ కొట్టదర
బోర్ అలవాటు అయిపోయింది చాల రోజుల నుండి ఉంటాన్న కాబట్టి
అలవాటు అయితది ఫోన్ చూతే మాత్రం ఈ ఎంత సేపని చూత్తమ్
కాసేపు పడుకుంటా ఆఫ్టర్నూన్ కాసేపు చూస్తా కాసేపు పడుకుంటా
ఆఫ్టర్నూన్ కాదు నైట్
నైటా నైట్ వంట చేస్కుంటు ఒకసారి ఇగ మా మరదల్ వాల్ వీలెవరన్న నే కాల్ చేస్తా వాళ్ళ తోటి మాట్లాడుకుంటుంటా
ఎంతైనా కూడా వచ్చేసరికిి టెన్ అంటే ఎంత చేసిన వంట పది గంటల దాకా చెయ్యము సరే రే లేట్ గా స్టార్ట్ చేస్తాం కావచ్చు అప్పటి దాకా
నేను స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేస్త ఇక వంట
అవి వచ్చేసరికి లేట్ అవుతది కాబట్టి మరి అప్పుడప్పుడు వండుకొని తింటేనే మంచిగా ఉంటది
అందకల గస
ఈమొన్న వచ్చిరేమో మళ్ళ తొందరనే పోయిర్రు
ఏముంద అప్పుడు ఇ మామ వాళ్ళు దర్వాజులు ఎత్తుకుంటారుంటే వచ్చినా లేట్ అవుతుందింటే మళ్ళీ ఏమంట సేే
అరే ఎల్లున్నా ఎవత్
ఆ వస్తున్న రేపే వస్తాను
ఏపు వస్తావా అన్నగున్నా ఒకదానిమేనా
అదన్న రేపు వస్త అన్న ఎల్లుండ వస్తు
ఎలు ఉంట సడన్నా అందుకు ఒక్కడు ఉంటే వండుకోలేడా
వండుకుంటాడు కనీ ఇ రావాలి కదా వాళ్ళు మరి మరి కావాల విష
అంతేలే ఏమున్నార ఏం లేదుే పెద్దాం మన్న ద్ద కరుపని వేరు
అవునా పోత పోతుంది ఈరోజు సాటర్డేనా నేను ఈరోజు సండే అనుకుంటును ఇంకా
సాటర్డే రేపు సండే క ఏన్నా నా ఉన్నది మా ఇంటికాడ నేను బ ాడమ్మా ఇంటికడ పోతా అమ్మో ఇక్కడలే ఎక్కడ అంత సేపు చేయరు్రా
ఇక్కడ కూడా అప్పుడు బీసీ వాళ్ళుేసినప్పుడు కొంచెం తొందర తొందరనే వెళ్ళలేదు వచ్చది ఇప్పుడు ఏదో ఫోటో తీసుకుంటుారంట
ఫోటో తీసుకున్నావు కూడా అసలు ఇంత సేవ్ చెయ్యరు వీళ్ళు వాము తొమ్మిది గంటల పో పన్నెండు గంటలకు వస్తారు మాములు తొమ్మిది గంటల ఊరు మార్నింగ్ ఏ లేసి వంట ఇట్లా వేసుకోని లేదంటే తినే వాళ్ళు ఇట్లా ఉంటే పేషెంట్స్ లాంటిోళ్ళు ఉంటే నైటే కొంచెం ఎక్కువ చేస్తారు అది తినేస్తారు మార్నింగ్ తినసి సెవెన్ థర్టీకి అట్లా పో పోయి నైన్ లోపు ఇంటికి వచ్చేస్తారు నైన్ లో ఫరేస్ కూడా అయిపోతుది
అదే బెస్ట్ అన్నా ఈ ఎండల ఈ టైం కు తొమ్మిది గంటలకు పోయి తొమ్మిది గంటలలకు అప్పటికే ఫుల్ ఎండ అవుతుంది ఆ టైమ్ నుంచి పన్నెండు గంటల కంటే ఎంత రిస్క్
మళ్ళా మధ్యాహ్నం వస్తు్ర ఇల్లు పన్నెండు గంటలలకు వస్తు్ర
అదే మళ్ళా పన్నెండు గంటలలకు వచ్చి మళ్ళా ఫోటో అంటది
ఫోటో అంటారు అంత సూ వీళ్ళు పని చేయ్యరు కావచ్చురా లేట్గా చేస్తారు కావచ్చు లేదంటే ఆమె ఏమన్నా ఎక్కువ ఏపిస్తారు కావచ్చు
కావచ్చు మరి అది అంతకు ముందు ఇట్లా ఏ వైజ్ కౌండ్ చేసటట్ ఇదిసారి కొలతలు పెడుతున్న అంట మళ్ీ వళ దేశ గ గుంజల్
కొలతలు పెడతార రా ఇప్పుడు ఏం చేస్తారంట అతే ఒక వారం వరకు ఉంటంది కదా ఆ వారానికి ఇట్లా ఇన్ని మీటర్లు అని ఉంటది
అవునా
అంటే ఒక గ్రూప్ లో పది మంది ఉంటారు కదా ఒక గుంపు ఇట్లా మీటరు ఎన్ని మూడు మీటర్ల పొడుగు మీ ఆరా మీటర్ వెడలుపు అర మీటర్ లోతు తీయాలనిది
ఎంతంట కదా నేను అప్పుడ ఎప్పుడుో చిన్నప్పుడు అది కూడా అమ్మతోో అట్లా పో డాడ్ పే మీద నేను కూడా పోయి ఒకసారి
అంత ఉంటది అయితే ఇప్పుడు మన గ్రూప్ లో టెన్ మెంబర్స్ ఉంటాారు వాటి మ ఫాస్ట్ ఫాస్ట్నేది ఇతరుారు ఇద్దరు ముగ్గురు కలిసి గడ్డ బార ఎస్తారు ఒక ముగ్గురు ఎతారు ముగ్గురు తీసుకుపోి పక్కన పోతారు గంతే
అంతా సింపుల్ గా ఉంటదా
పెద్ద రిస్క్ ఏం ఉండదు
చేసే వాళ్ళు చేస్తారు కొందరు ఇక్కడ చేయని వాళ్ళు చేయరంట చేసే వాళ్ళకే ఎక్కువ రిస్క్
మేము పోతాం మా గుంపులోనేయితే అందరు పని చేసేటోళ్లే పని చేయకపోతే నేను హాజరు అయ్యానని చెప్పా త నేనే లీడర్
కంగ్రాట్స్
దానికియా
అంతే అంతే అట్లానే ఉంది మరి ఎవరన్
ఏ ఎత్తా ఇగ నేను ఆ వేసుకొని చేస్తాం మంచి పడతాయి మ మల్ల మా దగ్గర డబ్బలు
మంచిదే లే అట్లనేైనా బెటరే కదా
వన్ వీక్ కి టూ థౌజండ్ అట్లా పడతాయి ఎయిటీన్ హండ్రెడ్ నైన్ టిన్ హండ్రెడ్ టూ థౌసండ్ అట్లా పడతాయి సెవెన్ టీన్ హండ్రెడ్ పైన గాని తక్కువనయితే పడలే ఎప్పుడు
ఇగ అమ్మ వాళ్ళకి ఇగ మరి ఎంత పడతాయో అప్పుడు వాళ్ళకి ఎట్లా వేసుకుంటారు తెలువదు ఇగ
ఓ తక్కువనే పడుతాయి ఆట ఇడ
అవు అమ్మ గూడ అట్లానే అన్నది
ఎంత అరవై రూపాయలు అంటే చాలా మంది ఉన్నారు కదా
అవును అక్కడ చాలా మంది ఉన్నారు మళ్ళీ గ్రూప్ వైజ్ డివైడ్ అయినా కూడా చాలా మంది ఉ
గ్రూపులుగా డివైడ్ అయినచాలా మంది ఉన్నా ఆ సాయే సాంక్షన్ చేపిచ్చుకునేది ఎక్కువ పని సాంక్షన్ చేయిపించుకోవాలి
ఆ మళ్ళీ అందులోనే ఇప్పుడు వే కొత్త కాలనీ పాత కాలనీ ఇది రెండు ఉండరా వాళ్ళ అక్కడ జనాలు ఇక్కడ జనాలు అయి మళ్ళీ కొందరు బీసి వాళ్ళు కూడా వస్తున్నారు మళ్ళీ ఇప్పుడు క్యాన్సిలేషన్ అంట కదా బి సి వాళ్ళది
బీసి వాళ్ళని క్యాన్సల్ చేసిరా అంటేబే ఈ ఇప్పుడు ఆమె కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఆమె ఒక వర్క్ శాంక్షన్ చేయించుకున్నప్పుడు ఒక వన్ ల్యాక్ టూ లాయాక్స్ అంత ఏమౌంట్ వ వచ్చే వరకు శాంక్షన్ చేపిచ్చుకుంటే మరింత మందికి పెట్టచ్చు పని పెట్టిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా మనీ మంచిగా లేబరల్ గా పడతాయి
నీ అవ్వ ఎట్లా పెడుతుందో ఇగ మనకు తెల్వదు కదా
ఆమె మస్తు తక్కువ తక్కువ పెడుతదట పని
ఏ నాకు ఈ హండ్రెడ్ డేస్ వర్క్ మీ అంత లేదు ఎ చే చూస్తాంటే పోయేటోళ్లను చూడం తప్ప
కానీ మస్తు టైం పాస్ అయితది మా దగ్గర అందరు ఇగ నా ఏజ్ ఒళ్లే వస్తారు మా ఫ్రెండ్స్ మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్
మా ఊర్లోన అయితే నా ఏజ్ వాళ్లు అసలు ఎవ్వరు పోరు
లే మా ఊర్లు వస్తారు మస్తు టైం పాస్ అయితది తోటలల్లా ఇట్లా చెట్ల కింద ఇంకా కొంచెం ఉగాది తర్వాత త ఈ మామిడికాయలు అయితే కదా మంచి ఈగ
ఇగ మన ఏజి ఉన్నోళ్లే వత్తరు
మా దగ్గర మా ఏజ్ ఉన్న వాళ్ళు ఒక్క అయనే ఉన్నాడు అది కూడా ఆయన కూడా మేటే నంట మా పెద్దమ్మ వాళ్ల టీమే
కావచ్చేమో ఇగ మా దగ్గర మేం పన్ చేసుకుంటా. మధ్యల ఆ మాడికళ్ళింపుకొచ్చుకుంటాము. అద్ పక్కనే జామ్ తోతుంటది.
నిమ ఊరు వల్ ఆల్మోస్టె కొందరిగ పోయేటోళ్లు, మోగోళ వరకు సెంట్రింగ్ పన్లాకే పోతర్ రూ. లేడీస్ అంతా హైద్రాబాద్ లల్ల సెట్లయిరు. పెళ్ళిళ్ళ అయిపోయినాయ్.
కోవా ఈ సెంట్రింగ్ పని లేకపోతే. ఈ పోరాగాళ్ళు గూడా పోయేటోళ్ళు.
ఆ పోదురుు సెంట్రింగ్ పని లేకపోతే ఏం చేస్తారు. ఖాళీగా ఉండే బోయిలు
కాలీగున్న రోజు పోవచ్చు. వీళ్లు కూడా కానీ బద్దకస్స్లు పోరు.
క్కిచుకోలే ఇంక కొందరు అయితే.
పేర్లు ఎక్కించుకోవాలి అట్లా. కానీ ఉండాలంట దాంట్ల పేరు.
క్కిచ్చుకొని పెడితే బెటర్ ఏదన్నా, ఒక రోజు ఏదో సరే నువ్వు నేళ్లంతాయకపోయినా, ఒక వారం అన్నా చేస్తావు గాదె. ఏదో ఒక టైం లో
ఉమ్ ఒక వారంమంద్ అనవసరంగా రోజులు అయిపోతాయే. నీ రోజులు ఖాళీగా మిగుల్తాయ్. నీ పేరు మీద మన్నోలెవరన్నా పోతారు.
ఇప్పుడట్లా లేదంటా. ఫొటోస్ తీసుకుంటారు కాబట్టి, ఎవరి పేరు మీద వాల్
ఎఫ్. ఆర్. ఎస్ అని కోయి వీళ్ళు చేసి. వాళ్ళు దిగొచ్చు ఫోటో
కానీ అవైలబుల్గా లేకపోతే. ఇప్పుడు డాడీ పేరు మీద మా వద్నా పోదాం అనుకుంటే, మా డాడీ ఎప్పుడు ఉంటాడో తెల్వదు, ఏప్ ప్పుడు పోతడో తెల్వదు.
అట్ల అయితే ఇబ్బందిలే గాని, అయిన మీ ఊరోలైక్సైప్ చెత్ర చెయ్యరో గానీ మా ఊర్ల తప్సెంలేదు. ఇప్పుడు మా డాడి రాకపోతే, ఇప్పుడు నాది మా డాడిది రెండ్ నేనే చేష్నా లేకపోతే, మా అన్నయ్య, మా డాడీ పేరు మీద వచ్చినా గూడా. తర్వాత మా డాడీనే చేసుకోచ్చు. ఎక్స్క్యూజ్ చేసేటోళ్ళు ఉండాల ఫస్ట్. అర్థం చేసుకునెటోళ్ళు.
అవును ఇప్పుడు ఒకళ మీద ఒక్ కరికి వాళ్ళకి అట్లనే ఉంటది. ఇప్పుడు అమ్మో మామ్ములా గాదని వాళ్ళు, ఇంకా ఎక్కువ సంపాదించుకుంటారు. వాళ్ళని మనమెందుకు రానియ్యాలా తీసేద్దాం అనుకుంట్రలు.
అట్లాంటోళ్ళన్ చూతే ఏట్ల గుద్ద బుద్ధ అయితది. మాముల్గా గాదు.
మా వదిన ఒక రోజు పోయిందట. ఇగ డాడీ ఫోటో కావల్ త్రీ టైమ్స్ మళ్ళీ ఒక్కసారి కాదు. పొద్దున్న మధ్యాహ్నం, మళ్ళ పన్నెండు గంట్ల తర్వాత.
హేగాట్లా ఎస్ పెట్టుకోవద్దు. ఇబ్బంద్ ఈమేకసలు తీయడం వస్త లేదురా. ఇప్పుడు ఆ ఎఫ్. ఆర్. ఎస్ ఇప్పుడు ఎట్లా అంటే. ఇప్పుడు వర్క్ చేస్తార్ గా. వర్క్ అయిపోయినంకా. గ్రూప్ ఫోటో తీస్తది గాదా అందర్నీ. ఆ గ్రూఫుటో తీస్ తీయ్యాంగానే ఎమ్మట్ టే ఒక్కొక్కర్ని స్కాన్ చేసుకుంట పంపిత్త ఉండాలి. ఈమోక్కతే ఎట్లా చేస్తది. ఇం కిద్దరు ఉంటార్ రా. ఆమె కింద వర్కర్సు
ఆ ఉంటారు గానీ వదినా. ఉప్పుడు ఒక్కల్కే ఒక్కరే దిగినంక వాళ్ళయి రాలేదనుకో, మిగతావ అందరి క్యాన్సిల్ అయితున్నాయిట, ఆటోమేటిక్ గా. గ్రూప్ లో ఒక్కలాయి రాకపోయినా.
ఏంటి సింగిల్ ఎఫ్. ఆర్. ఎస్స
ఆవ్ మేబి
అట్లేం గాదు. ఏమైతే ఏత్తలేదేమో గాని అట్లే ఏం గాదు. ఎవర్ది వాళ్ళకే ఉంటది. ఒకవేళ పడితే వీళ్ళకి అబ్సెంట్ పడుతది. ఇప్పుడు గ్రూప్ ఫోటో దిగేటప్పుడు ఎవరు ఎక్కువ్ వుండదు, ఎవర్ తక్కువ ఉండద్దు. అందరి తలల్ కాన్ నబడాలే. మనెంక్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ తల స్కాన్ అయితది.
అవున్నది అదంతా తెల్వదులేగాని. అమ్మాయిని ఇగ ఒక్కోళ్ళగాన్ చేస్తే. ఓ ఒకక్కళ్ళ క్యాన్సిల్ అయితే. మీగ్త అందర మళ్ళా ఫస్ట్ నుంచి చేస్తున్నగామై. అందుకే ఎవర్ లేట్ లేట్ అయితుందనన్ అన్
కా అంతా సో సోది చేత్తాంది ఇట్లనే ఉండు మళ్ళీ ఎత్తా
సరే వొదినా